హలో
హలో
ఆ నిత్తనరు తిన్నవ
తిన్నక్క తిన్నార మీరు
ఉమ్ తిన్న
వచ్చిండాన్నయ్య
ఆ అప్పుడే వచ్చి తిన్నాడు రా ఒకటి కాకుండా ఒకటి మిషన్ కాడికి వచ్చారు నీకు ఫోన్ చేద్ద ద మన సార్కే మళ్ళ ఆగిపోయిన అండి
అవునా ఏంగ్గుడతానావ్
ఆ ఒక రెండు కుత్లేసిచ్చేటియి సిచ్చేటి ఉండే ఏసీయమంటే వేసిచ్చిన
బ్లౌజ కుడితే ఎంతక్క
టూ హండ్రెడ్ గాని మన వాడోళ్లే కదా మన వాడోళ్ళకయితే వన్ ఎయిటి.
వన్ ఎయిటీనా
ఏ దూరం ఎవరన్నా తెలవనోళ్ళత్తే టూ హండ్రెడ్ తీసుకుంటన. మన వాడోళ్ళందరూ తెలిశినోళ్ళే మన సుట్టాలు వాళ్ళు వీళ్ళేనాయే ఇగ. అప్పటికే వన్ ఎయిటి ఇయడానికి ఇబ్బంది పడతాంరు.
ఆహా
అయినా తీసుకుంటాన వన్ ఎయిటి. అక్కడ ఎక్కువుంటదు కావచ్చు కదా.
ఏమో అక్క తెలవదు నేను ఎప్పుడు కుట్టియలే ఇక్కడ.
ఆ పిన్ని కూడా నా దగ్గరనే కుట్టిచ్చేది కానీ మళ్ళ ఎక్కడ ఇత్తందో తెలవదిగా. ఆ మధ్యల బన్చేశినా నేను అప్పనుంచి. తెలియదు అప్పుడు
ఇప్పుడు మీ ఎవరు మౌనిక
ఆఆ మౌనిక దగ్గర ఇస్తాందా.
ఆ మౌనిక అనుకుంటా ఆమె దగ్గర్నే ఇత్తాంది.
ఉ చెల్లె అయితది నాకు.
గిటు ఉంటరు.
తెలుసు
ఆహా
మనోళ్లే కదా మౌనిక అంటే
ఆ మనోల్లే.
హ్ చెల్లె అయితది.
ఆ వాళ్ళ దగ్గర ఇస్తంది.
అది ఎక్కన్నో షాప్లా చేత్తది అస్సలు.
ఈ మన రోడ్డుకుంట్రు.
హ్
ఏంటి సిరి ఆ సిరి అదే ఎంబ్రాయిడరీ వర్క్ ఎస్తరు.
ఏమో నాకు కూడా తెలవదు.
అయితే పెళ్ళప్పుడు నేను అక్కడ ఇచ్చిన సిరీ షాప్ దగ్గర ఇ చ్చిన అనట్టు మగ్గం వర్కు ఉన్ను ఎంబ్రాయిడరీ వర్క్.
ఆ
మగ్గం వర్కేమో తేజా శ్రీ దగ్గర ఇచ్చినా, ఇగ సిరి షాప్ దగ్గరనేమో టైలరింగ్ దగ్గరనేమో ఇవి అయితే ఆమె మీ ఆమెనేరా వచ్చి కుట్టేది అని అన్నది. లావణ్యనా మౌనికనా ఎమో చెప్పింది పేరు.
ఉ
అనంటే అవునా అని అంటే ఇగ అవునా వాళ్ళు యారలో ఎవరు ఇద్దరు ఇద్దరు యారాలో ఇద్దరు కుడుతరట
ఏమరాలో ఒండుతర
యారల్లా కైలెల్లా
సుధా గుడతది సుధంటే ఆమె రాకష్ భార్య ఆమెక్ మరదలైతు
ఆ ఇగ వాళ్లే ఎవరో ఇద్దరు గుడతరటా
ఆ
ఇంగామ దగ్గరిత్తాందత్తయ
కా వస్తే ఏంజేత్తాంటమన్ తిన్నడ్
తిన్ అప్పుడే దిన్నాడు పొయిండు
అ
మళ్ళత్తడు ఉక్కటే ఒకటున్నరు మరి
మ్మ్ చాపెప్పుడు బడతుదో మాది
ఈ వర్షకాలం దగ్గరొ కొచ్చెనేవచ్చే
వచ్చింది పుల్లు పనున్నది అటు వెనక మెట్లకు ఎట్లు కట్టడానికి సాబ్జేసే ఉన్నది అంటే లే లాటునికి హౌజు తీపిచ్చిండు దాంట్లో మొత్తం నీళ్లు నిలిచినాయి
అంటే మీకిల్లున్నది బాత్రూమ్ ఉన్నది సెట్ అయితాంది మంచిగా
హా దీదియా అలే మెట్లోకు సెట్ చేసి అప్పుడు సెంట్రింగ్ గొడతరట
ఆహా అంటే మీ దగ్గరనే లేటా
మాదే లేటు ఏడజే అన్నయ్యకు బయట వర్కు అయ్యేసరికి అది
అవన్నీ చూసుకున్న తర్వాత మనకడికత్తరు ఎవ్వరైనా ఇగ మనదే ఫస్ట్ ఇయ్యాలన్ ఎవ్వలియరు మన దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండది
టేస్ట్ చూపెడతాను లే గాని ఫస్ట్ బయట ప్రిఫరెన్స్ తర్వాద ఇంట్లో అన్నట్టు ఉండదు
అదే ఇక్క మనదే ఫస్ట్ అనేదింటే అంత ఇంట్రెస్ట్ రాదు మన ఫస్ట్ మనదే అంటే వాళ్ళు ఎండంగా మళ్ళ ఏమన్నా వేసుకుంటానరు అనుకుంటరేయ్ కదా
పెట్టాలే వరమ్ బోపియాలె
మొరగుంటెక్కడి నుండి తెస్తరక్క
ఏమ్మా డాక్టర్ వాళ్ళకి చెప్తే ఒక ట్రిప్ అయితే సరిపోతుంది రెండు ట్రిప్పులు పడతాయి గాని ఒక ట్రిప్పు ఫస్ట్ అత్యవసరం
ఆమ్మో
అదొక ట్రిప్ అయిందంట తర్వాత నెక్స్ట్ స్లాప్ పడ్డదంటే తిరుపతి పోయస్తడట స్లాప్ పడుతే
ఉన్నాడా
ఆ తిరుపతి మొక్కులు మాయగుడు ఉన్నాయని నేను మీ మొక్కులు మీయే మా మొక్కులు నా మొక్కు నాదే మ మా మా మొక్కలు ఎప్పుడు తీసుకోపోతావాని నేనంటే ఇల్ మొత్తం అయినాక పోదాం తి అని అంట
ఫస్ట్ అన్నయ్య స్లాబ్ పడ్డ తర్వాత అన్నయ్య పోయస్తాడు కావచ్చు
పోయతడట
ఉహు
తర్వాత ఇల్లు అయినాక వేముల వాడ పోయి తర్వాత అన్ని తిరుగాలి ఇక
ఆ
కదా
ఇంకేంది ఈ ఫస్ట్ ఎట్లాగో గృహ ప్రవేశం అయిపోతది అయిపోనాక అట్లాగో వేములవాడ పోవాలి
ఊ మీ అన్నయే గా గృహ ప్రవేశం కూడా మాది మేమే చేసుకుంటాం కావచ్చు అన్నట్టున్నది కదా
ఇంట్లో వరకా అక్క
మరి ఏది ఎవరిని విలువకపోతే కనీసం ఆడబిడ్డలని కూడా విలువలేదు తెలుసా
ఎప్పుడు
దేని విలువలే ముగ్గుకు విలువలేదు ధర్వా ఎతడానికి విలువలేదు దేని వళ్
తర్వాత ఎతేటప్పుడు ఎట్లా మరి ఎట్లా తీసిరు
మేమే చేేసుకున్నాం
మీరే అలా అంటే
బిడ్డలు లేరా పసుపు పెట్టడానికి
తుంగరే మీ ఆడబిడ్డల్ని విల్వలే
పిల్వలే అన్నయ పిలవడు వద్దనే ఆ అనేే ఎవరదు ఎ అట్లా ఫీట్ అయిటళు కాదు మన చిన్నక్క ఫీల్ అయితది కొంచెం గానీ పెద్దక్క ఫీల్ కాదు అన్న అంటది మమ్మల్ని వీలువలే ఎంద్ర అంటది కాని అంతే యాడికె కయిపో అంటది అయిపోతది
ఆ గదే మరి ఫీల్ అయ్
అయితే మాయితే కటుకోనయితే కట్ టారు కట్టుకోరా అంటది ఊ మంచి ఉంటదాలు మమ్మల్ని విలుచూడెంది పిలువకుంటేంది అన్నట్టుగా సపోర్ట్ ఏతది ఈ అక్క అట్లున్నా అక్క అట్లున్నాగాను చెల్ల సప్పుడు వేకుంట ఊకుంటది అనమాట
ఊహు హు
చెల్ల కొంచం ఫీల్ అయితది గాని
ఉమ్
ఏ బయట వాడదు ఈ అక్కేమో మా గురించి చాన ఆలోచిస్త మంచిగ ఉంటే చాలు వాడు బతుక లే వాని పిల్లలు మంచిగా ఉండాలి మమ్మల్ని పిలిచినా పెట్టినా పెట్టకుండా అన్నట్టు అక్క ఆలోచి టుంటిది అక్క ఈగ చిన్నకేవొ నాక్ అది పెడతలేరు ఇది పెడత లేరు అది పెట్టు రి ఇది పెట్టురి అంటాడ ఉ
ఆ
ఓ ఏద అ అయన ఇక ఇల్లు అయితే కావాలని నేను కూడ ఆయన య్యేదంటే దానికె తలకాయ ఊపుడు
ఇయ్య ఏంది గ ఇన్ దగ్గర్ కొచ్చింది స్లాబ్ పడ్డదన్న అంటే గోడల వరకు ఇగ అన్ని అన్నయనే చేస్తాడు కదా
ఉ ఏయ్యో బయట చెప్పే వరకి టైం ఎత్తలేదు అంట సెల్ఫ్ లర్పు దాని దీనికి పోచ్చే టైం మళ్ళ సంవత్సరం అంతా జూడను
అవును ఇ సెల్ఫులు అద ఇదని అంటే టైమ్ పడుతది
మళ్ళా ప్లంబర్ వర్క్ అంటారు కరెంట్ వర్క్ అంటారు
వన్ ఇయర్ లోపు అట్టాలంటదక్క మరి
వన్ ఇయర్ అయిపోలేద
బిల్లులు పడాలంటే వన్ ఇయర్ లోపు కట్టాలె అని అన్నారు
వన్ ఇయరా ఆల్రెడీ అయిపోయింది
అయిపోయింద
అయిపోయింది ఇల్లుొచ్చి అయిపోయింది ఇల్లు అయ్యి ఇల్లుొచ్చే వన్ ఇయర్ అయిపోయింది
అంటే మా పెళ్లప్పుడు వచ్చిందా మీ పెళ్ళికి ముందు వచ్చిందా
ముందే వచ్చింది
వచ్చింది కాని స్టార్ట్
స్టార్ట్ చేయలే మావయ అట్ల ఉండే సరికి వెనక ముందే ఆడిగినాం మళ్ళా తర్వాత ఇంగ కొంచెం కోలుకొని ఇంటికి వచ్చినాక సరీ అనేషినాంగ
ఊహుహు ఇగా వర్ బిల్ పడ్డాయ్ అక్క రెండు
ఒక్కటే పడ్డది వె రడ్డి బిల్లు ఇప్పుడు గోడల బిల్లు కొట్టుకొని పోయారు గాని పడుతది
ఉహు ఇదొ ఒకటి పడ్డదని అంటే మళ్ళీ స్లాబ్ బిల్ వెయ్యాలి ఇక నెక్స్ట్
మ్ స్లాబ్ వేషినాంటె స్లాబ్ బిల్ కొడుతు హు పడతది వాసి పది రోజులల్లా ఇరవై ఒక్క రోజుకు పడుతందె
ఆ మనం ఫోటో పెట్టినంకా
ఇరవై ఒకటో రోజన్న ఇరవై రెండో రోజన్న పడుతది అంటే ఇరవై ఒకటో తారీఖు అన్నా ఇరవై రెండో తారీఖు అన్నా పడుతది ఎందుకంటే ఫస్ట్ కొట్టుకొని పోయినాది
ఓకే అక్క బాయ్ మరి
ఓకే